హలో
వినిపిస్తుందా
ఆ ఇనిపిస్తుందండి ఏం చేస్తున్నారండి
చెట్లకు నీళ్ళు పోస్తున్నామండి
అవునండి ఇంత పొద్దునే పోస్తరా అండి నా తెల్లారు జామున
లేవగానే ఫస్ట్ పని చెట్లకి నీళ్ళు పోయడం అండి మాకు
అవునండి ఛాయలు తాగిర్రా అండి
చాయ్ కా ఆ బెడ్ కాఫీ తాగినా అండి మా ఇంట్లో మా అమ్మగారు పెట్టిర్రు పొద్
అవునా మేము వేనీళ్ళు తాగినాం అండి పొద్దున్నే ఈ వేనీళ్లు కాగబెట్టుకొని అన్లా జ్యూస్ వేసుకొని తాగుతాం అండి
అవునా అండి
మంచిదండి లీటర్ తాగితే ఆ చాయ్ మీద గుంజదండి తొమ్మిదింటి దాక మాకు
అవునా మేమేమో మా మమ్మీకి కలర్ రాస్తున్నా అన్నమాట నల్లది తెల్ల ఎంటికలు అండి ముసలామే ఉన్నట్టే ఉంది మా అమ్మ
అవునండి షాంపూలు పడక అంతే అండి
నూనే రాస్ కొని జుట్టేసుకుంటే ఎందుకు ఉండదండి మంచిగుంటది కానీ ఆమె అట్లా ఇనదు కదండి
అవునా
మా అమ్మా నా పా నా మాట ఇనదండి మా నాన్న మాట ఇనదు నా మాట ఇనదు ఆళ్ల అక్క మాట వాళ్ అన్నయ్య మాటనే ఇంటదండి
అవునా ఎవరేనా తల్లిగారు మాటింటారు మొగలు మాట ఇంటరా బిడ్డ మాట్
పెళ్ళయి ఇరవై సంవత్సరాలు అయితుందండి మా అమ్మకి నాకే ఇరవై ఐదు ఎన్లు అయితున్నాయి ఆమెకి ఇరవై ఐదు ఆరు ఇరవై ఆరు ఏళ్ళలు పెళ్ళయి ఇంకా ఏ పనులు రావండి వమ్మమ్మ గారికి
నేర్పలేదు నే చిన్నగా నేర్చుకుంటారులేండి
అ అంత అత్త అత్తయ్య చేసేది తింటారు అత్త వాళ్ళు చేస్తారు తింటారు తర్విలు
అన్నం అయితే వండి వండి పెడుతుంది గా అండి థ్యాంక్ యూ
పెడుతుంది మంచిదే అండి మా అమ్మగారు చాలా మంచిది కానీ
ఆ మేము ఇయాలా కారపప్పులు చేసుకుంటున్నాం అండి
ఎట్ల చేస్తారు
పచ్చికార నువ్వులు జిలకర అన్నీ వేసి కలుపుకొని టమాటా పచ్చడి పెట్టుకొని తింటే సూపర్ ఉంటాదండి
అవునా అండి
హ్మ్మ్ పల్లె చెట్ని అక్కర్లేదండి టమాటా పచ్చడి ఎండికారం పోసి చేస్తామండి
బాగుంటదండి అట్లా మరి
బాగే ఉంటదండి తింటే బాగుంటది తినకుంటే బాగుండదు
నేన్ తింట ఈ సారి మీ ఇంటికి రా ర అండి కార్ పప్పలకి
ఇప్పుడన్నా రండి. ఏముంది ఒక గంటలో చేస్తామండి. గంట అయితే స్నానం చేసి
లేకపోతే పార్సల్ పంపండి. మా ఇంట్లో అందరూ తింటాం. మా నాన్నమా అమ్మ మనీ నేను క్క
అవునండి నాక్ తెలవదండి ఎట్ల పంపియ్యాలో
అవునండి మా అక్కయ్య పెళ్ళి ఉంది. నాలుగు రోజులు పెళ్ళికి ఏం వేసుకోవాలో, అర్థమైతలేదండి. మీరు చెప్తారా అండి. చీర కట్టుకోనా, డ్రెస్ వేసుకోనా
నీ ఇష్టం అండి నీకేది నచ్చితే అదే వేసుకోవాలండి. మే మనం మాయ మాకే తెలుసండి. ఒకళవి ఒకరికి తెలవదండి.
మీరు రండి నా తోని కొనుక్కున్నాం కలసి పోయి
మీ ఇంటోళ్ళని అడగండి ఆ
నేను అడుగుతా అండి నేను అడుగుతా కాదంటలేని కాని, మీరూ ఇట్లా చెప్తున్నారు. రండి బట్టలు కొనుక్కుందాం. అంటున్నారు. నా బ నా పెల్ మా అక్కేయ్య పెళ్ళికి
అదే పట్లంగా తీసుకోండి బాగుంటదీ
అవునండి మేము నిన్ననే పసుపు చితికిచ్చినాం. అనమాట మస్తు పెద్దగా ఫంక్షన్ చేసినాం తెలుసా అండి.
నన్ను పిలవలేదేందండి మర్చిపోయారా అండి
అయ్యో మా ఆ అమ్మగారు మర్చిపోయారు అనుకుంట. ఈ సారీ నేను పిలుస్తాలేండి. పెళ్లికుతురు చేసినప్పుడూ ఇంకా పెళ్లి వ్రతం అప్పుడు అన్నిటికి పిలుస్తలేండి. మిమ్మల్ని పది రోజుల ముందే రండి. ఐదు ముత్త ఐదులు వచ్చి రండి. డి మస్తు చేసిరు. పసుపు కొమ్ములు దంచిరు. డెకరేషన్ చేసిరు. సాపేసిరు. మంచిగా ఆకులతో ఆకులు ఆయనము ఇచ్చినాము.
అవునా అండి
అవునండి మీరు ఎప్ ఎప్పుడైనా ఏడు ఏడు వారాల వ్రతం చేసుకుర్రా అండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా
మా ఆడవాళ్ళు మా ఆడబిడ్డోళ్లు చేసుకురండి నేను చేసుకు పోలేదండి ఇంత కొబ్బరికాయ కొట్టుకుంటాన్ పోయినమండి జాకి ముక్క గాజులు పండ్లు అన్ని పెట్టారండి బట్టు పెట్ట అందరికి వడ్ నిం
అయితే నాక్ తెలిసిన ఒక పెద్దమ్మ ఉంటదండి వాళ్ళయితే, ప్రతి వారం చేసిరండి. ఎనిమిది వారాలు చేసిరండి.
అవునండి
చాలా బాగా చేసిర్రు అనమాట వాళ్ళు డెకరేట్ మెట్లు కట్టిరు ముగ్గులు వేసిరు పువ్వులు కట్టి పూల్ వెట్టిరు అమ్మవారికి దేవుడు దగ్గర
అవు
దీపాలు కూడా లడ్డు లడ్డు డు దీపాలండి భలే గున్నాయి అసలు పిండి తోట చేస్తార్ అవునండి మీరు కార్తీక మాసంలో పూజలు చేస్తారా అండి
చేస్తామండి రోజు డైలీ ముట్టించట్టే ముట్టిస్తాం పున్నం రోజు మూడు వందల అరవై ఒత్తులు అన్ని నెయ్యి ముగ్గు అన్ని తీసుక పోయి ఆడ ముగ్గేసి దీపారాగాలు కొత్తవి తీసుకొని ముట్తిస్తామండి
అవునా అండి
ఉదయం పోతాం నైట్ ఉదయం పోతాం
మీరు రో మీరు పొద్దున కార్తీక సానాలు చేస్ స్తార అండి నాలుగుగింటికి దీపం ఉసిరికాయ ఉసిరుకాయ చెట్టు కింద ఉసిరికాయలు పెడు
మాకు చెట్లు లెవ్వండి ఇంట్లోనే దీపం డైలీ ము చట్టి ముట్టిస్తాండి
కపోతే ఏడు ఎనిమిదింటి కా
ఆరింటికండి
రాండి మీర్
అంటే ఐదుంటికెళ్ళి స్తం ఇంటి ముందు ముగ్గేసుకొని ఇంటి ముందు దీపాలు పెట్టుకొని ఆ ఇంకాండి మాకు ఇప్పుడే పాలు వచ్చినాయండి పాల అబ్బాయి వచ్చిండండి చాయ్ పెట్టుకోవాలండి
అవునా అండి హాఫ్ ఎంత లీటర్ వాడతారా హాఫ్ లీటర్ వాడతారా మీరు
లీటర్ వాడతాం అండి ఎండాకాలంగా అండి మజ్జిగ దాగ్ తం
ఓ అవునా అండి వేడి చేస్తదంటే చాయ ఎక్కువ తాగకండి మీ పిల్లలకి చెప్పండి తాగొద్దు అని మంచిది కాదని
డెబ్బై రూపాయలండి లీటరు మాకు
అదే తాగొద్దని చెప్పండి మీ అమ్మాయి వాళ్ళని పిల్లలని మీ పిల్లలకి చెప్పండి చఛాయ్ తాగొద్దు మంచిది కాదని
అవునాండి ఎందుకండి
వెయిట్ చేస్తుది కదా అండి ఎండాకాలం రాగి జావ తాగాలి దాని బదులు
ఆహా
మీకు రాగిజావా చేయొచ్చా
ఆ అ ఆ మాకు చేయస్తుంది
ఎట్లా చేస్తారండి
కాకా అదే స కుడేసి ఏన్నిళ్లు కాగిబెట్టి ఉపేసే మరి
పెరుగు సా పెరుగుప్పేస్ ఇస్తారు కదా అండి మీరు
ఆ
పెరిగేస్తారలా ఉప్పు పెరుగు
మజ్జిగ చేస్తం అండి.
మజ్జిగనా. అవునా అండి నాకేమో చాలా ఇష్టం. మా అమ్మగారేమో పిండి తెప్పిస్తలేరు. వారం పది రోజులు అయితుందండి నేన్ అడగబట్టి, పిండే తెస్తలేే. ఇడ్లీ దోశ చేయమన్నా చేయ్యరండి మా ఇంట్లో అయితే. ఇంకాస వాళ్ళకి అవునా మాకు పంపిస్తారండి కొంచెం పావుకిలో కావాలి.
ఆ ఓ పావు కిలో నెల వస్తదండి మీక్. కు. గింతే అంతా ఒక టెన్ ఒక్క చెంచా వేస్తే గిన్ గిన్నడయిత
అవు తెల్సు తెల్సు ఆ మాట తెల్సు అండి మాకు గూడా, అయితే మొన్న మేము ఒక దేవుడి దగ్గరకి పోయినమూ అయితే అక్కడ కొనుక్ కొని తాగినం అండి పదిఏను రూప్ పాలాండి ఒక ఒక గిలాస్ అయితే మీకు ఫ్రీగా పోశిర్రా అడిగిరు బస్ సోల్ అందరూ.
అవునండి ఆ
బాస్ లా ఫ్రీగ పోశిరమ్మా అడిగితే, మేము పైసల్ పెట్టి కొనుకున్నం నీలు కూడా బొయ్యరు ఇక్కడెవ్వరూ అని మేము అన్నం.
అవునా అండి.
నాకు శోడా చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమా అండి శోడాలు. అదే ఉప్పే ఉప్పు నిమ్మకాయ శోడాల్ బయట్
ఆహా మేము తక్కువండి. కో శోడాలు. ఎప్పుడో బిర్యాని తింటే గొంతులో ఉంటే తాత ఆ ఇంకా అండి. ఇంకా చెప్పాలండి.
ఇంకా అండి.
ఏం లేద్ దండి.
ఉమ్
ఆ టైం అయితుందండి. నాకు మళ్ళీ పూజ చేసుకోవాలండి కొద్దిగా ఆగి చేస్తా అండి.
స్నానం అయిందా మరీ అప్
ఇంకాగాలేద్. దండి వేడి నీళ్ళు పెట్టుకున్నా అండి ఇప్పుడే. పాలు వచ్చినయ్ పాలు పెట్టాండి పొయ్యి మీదా. మా ఆయన గారు లేచిండండి ఇప్పుడే బ్రష్ చేస్తుండండి.
అప్పుడే బ్రెష్షా అండి మీ ఇంట్లో ఇంత మంచి చోల్లేందండి ఇంత పొద్దున్నే లేచ్ స్తర్ మా ఇంట్లో లెవ్వనే లెవ్వరు ఎవ్వరు.
మాకు ఆఫీసు పోతరండీ. తొమ్మిదింటి కెళ్ళి అందరూ బయ
మేమేమో మాకు ఆఫీస్ ఏం కాదండి మేము. శ్రీరామ్ లైఫు అయి ఇయి చేస్తాం అనమాట హెల్త్ కార్డులు, ఇంకా పాలసీలు, బండి బండి కార్డులు అన్నీ చేస్తాం అనమాట మేమే.
ఆహా
మాదొక షాప్ ఉందండీ. ఇట్లా అన్నీ అమ్ముతం అన్మాట మే మేమే మీరు వస్సే కొను కొండి పసుపు బస్ సాలా అవన్నీ
ఆ మేము ఒక్కసారెన్ నేలి నేలరో సామాన్లు తెచ్చి తవ్
మా మా దగ్గర ఉన్నయ్ తావుత మా దగ్గర్నినున్నయ్ మీరు కొనుక్కోండి.
ఆ
అవునండి మీ ఇంట్లో టెడ్ బియర్ ఉందా అండి.
ఉన్నదండి చిన్నది ఉన్నదండి పెద్దది లేదండి.
మా ఇంట్లో పేద్దది ఉందండి నా అంత పెద్దది నాకు మా అమ్మగారు ఇప్పిమంటే ఇప్పిస్స మీరు ఇప్పిస్సారా అండి నాకు
ఆ ఇప్పిస్సాన్ రండి ఆన్లైన్లో కొడ్తే వస్సదండి పావుగంట్లో వస్సది.
నాక్ చాలా ఇష్టం అండి, ఒక ఐదువందలు ఇస్సరా అండి నాకు
ఐదు వందలు ఏంటి ఎక్కువైనా ఇస్సా పెద్దదంటే ఎక్కువ ఉ టద్ చిన్నగా ఐదువందలండి.
అవునండి మీ దగ్గర చాలా రేట్లు ఉన్నయి కదండి.
ఆ
మీ దగ్గర చాలా రేట్లు ఉన్నయి కదా అ
ఆ అ మేము ఆన్లైన్లో చేస్ త్తమండి
అవునవును అర్ధం అయితుంది బావుంటాయా, మీ దగ్గరా
ఆహా అదే అండి నాకు పను
కి విషం థెల్సా అండి. అవునండి పోగు బంటి వచ్చిందండి పారపోయాలండీ చెత్త
ఆ అవును అండి ఇలా లేదండి మాకు ఇంగ ఆ
టయనా రమ్మంటుండు తీసుకుపోవాలండి చెత్తని
సరే అండి
ఏం బట్టలు ఉతుకీర అండి మరీ పొద్దున్నే
అయ్ పెయినయ్ అండి. బెసిట్లు, డ్రెస్సులు పిండేస్నండి. ఆ మల్త రాజె